యెస్లో కాలిలుండవ
నేనా ఇందాకే మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళీ అక్కడ కాసేపు మాట్లాడ వచ్చాను మా పిన్ని ఏదో విషయం చెప్తుంటే దాని గురించి ఒక రెండు మూడు గంటలు మాట్లాడుకున్నా మీగ
అవునా ఏం లేదు అలాగా కాద్ కలిగానే ఉనండీ మన స్కూల్ విషయాలు ఏమైనా మాట్లాడు తిందామా అన్నట్లు ఫోన్ చేసా విన్లెద్ ఇంకా అది చూస్తుంటే మన స్కూల్ ఫోటో కూడా ఒక్కట్ కనిపించింది.
అవున మీరెప్పుడు ఫోటోలే చూసుకుంటూ ఉంటారా అండి
లేదండి ఈ రోజే చూసాను అందులో నువ్వై
నేను ఎప్పుడైనా అందంగున్నానే ఇప్పుడైనా చిన్నప్పుడైనా అందంగానే ఉన్నాను. మా అమ్మ అంటది నేను పుట్టినప్పటనుండె అందంగా ఉన్నా అంటది మా మమ్మీ
అదంతే నాక్ తెల్విద్ కానీ ఈ ఫోటోలో అయితే మంచిగునరండి ఈ మధ్య కాలంలో నేనైతే చూడ్ లెద్మే మరి
ఆ ధన్యవాదాలు అండి ఇంకా ఇప్పుడు ఇంకా అందంగా అయ్యాను చూడండి మీరు కుళ్లుకునేంత అందంగా అయ్యాను
అవునా అయితే ఈ కాల్ మాట్లాడిన్ తర్వాత నాకోసారి వాట్సాప్ చేయండి మీ ఫొటోస్ చూస్తానండి తందంగు
తప్పకుండ తప్పకుండ ఎస్త్ అనండి మీరు గుడా అందంగా అవొచ్చు కానీ మరీ నా అంత అంటే కష్టమైతదేమో
పర్లేద్ లే నేన్ మరీ అందంగుండి కూడా చేసేదేలేద్ గదా అంటే మీరు అందంగా ఉండడానికి ఏమనా చిట్కాలు వాడతారా
ఆహ్ ఆ అవునండి నేను వారానికి ఒకసారి ఏదైనా ఒక ప్యాక్ పెట్టుకుంటాను మళ్ళీ రోజు కలబందతో ఇలా జల్ తో పెట్టుకుంటాను
అవునా కల ముందతో పెట్టుకుంటే మంచిగా అవుతుంది అండి
అవునండి ఫేస్ చాలా న నణ నుణగా ఆయితుది ఆగండి ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండిడి మా అక్క బాబా బాగా ఏడుస్తున్నాడు నా వైపు చూసుకుంటా
అవునా మీ అక్క వాళ్ళు ఇక్కడే ఉన్నారండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలేదా ఇంకా
మా అక్క వాళ్ళు వెళ్ళలేదండి అంటే బాబాు ఇంకా చిన్న పిల్లడు కదండి మా అక్క పనులు చేసుకోలేదని ఇక్కడే ఉన్నారండి
నిజ పనండి చిన్న బాబుతో ఉంటూ ఏం పనులు చేసుకుంటారు ఇక్కడే ఉంచు డికంందతే
అదే అదే అందుకే ఉంది మా అక్కయ ఏమో తన పనే ఏమో వేసుకుంటుంది ఇక నేను ఎత్తుకోవాలి
పిస్త
హా అదే చెస్ నను ఆల్రెడీ
ఏంప అంటే అన్నపశ్న అలాంటివి ఏమైనా చేశారా అండి ఎన్ని నెలలు మీ అక్క వాళ్ళ కొడుక్కి
బాబుకి ఇప్పుడు ఆరు నెలలు అయ్యాయండి ఇంకా అన్న ప్రాసనం కూడా జరగలేదు
ఆరు నెలలు అంటే చేస్తారు కదా అండి ఆరు నెలలు పడ్డ తర్వాత ఆరు రోజులకే ఎంత చేస్తారంట కదా
ఆ చేస్తారు ఇంకా రెండు మూడు రోజుల్లో ఉంటాయి దానికి పంచాంగం మేము కూడా చూపించుకోవాలని అంట్ న్న నాక ఇంత తెలీదు అ దు
అవునా బాగుంటదండి ఆ అంటే ఆ గుడికెళ్ళి ఆ వాళ్ళకి తినిపించడము అవన్నీ బాగుంటాయి
అదే చూడాలి ఈ రోజు మా మమ్మీ కూడా వెండి గిన్నె కొనుకురావడానికి వెళ్ళింది ఈ బాబు కోసమే
అవునా అంటే వెండి గిన్నెలోనే పెట్టాలని ఏమన్నా రూల్ ఉంద వుంటదా అండి
ఆ అంటే మాకు బంగారు ఉంటే బంగారుది లేకపోతే డైమండ్ ఉంటే డైమండ్ కూడా పెట్టుకోవచ్చండి కానీ మేమ అయితే వె వెండిలో పెడుతున్నాం అండి
ఏతిగా మలాడి పూర్లు లే ఏం చేస్తారని పెడతారు కదా
అంతే కదండి ఎవరైనా ఏం మనం అంత కన్నా ఎక్కువ చేయలేము ఇప్పుడు రేట్లు కూడా పెరిగినాయి కదా
అవునండి అది ఏదో చదువుతుంది అంట దానివల్ల పెరిగాయి అంట కదండి
అదే ఇప్పుడు కోళ్ళ రేటు కూడా పెరిగింది పొద్దుగాల వార్తలలో చూస్తుంటే ఒక్క నాటు కోడి వెయ్యి రూపాయలు అంట
ఉన్నాయండి మరి నాటుకోళ్ళు
ఆ మేము పెంచుకుంటాం అండి కానీ అవి బతకయ్ అండి కుక్కలు ఎత్కపోతాయండి మేము పెంచుకుంటాం కానీ కుక్కలు తింటాయి
అడ వల్ళ లాభం వస్తాంది సప్పుడే క అన్నమ్మే అండి
అంటే ఇగ మనుషులకి ఎట్లుంటదండి ఆశ బ్రతుకతా ఏమో కొంచెం డబ్బులు వస్తాయేమో అని ఉంటది కదా
కానీ మీరే చెప్తున్నారు కదండి అవి బతకట్లేదు కుక్కలు ఎత్తుకుపోతున్నాయి అని మీరే అంటున్నారు
ఆ అంటే మొన్నొక్కటి మొన్నక్కటి బ్రతికిందండి మా నాన్నగారు అమ్మ దాన్న ఒకటి కొంచెం డబ్బులు కమ్మారు
అవునా అన్నీ అట్లా అన్ని బ్రతుకుతే బాగుంటాయిని బ్రతు కేాం అ
అ అదే అండి ఇంకొక కోడి కూడా ఉంది ప్రస్తుతానికి అది ఎవరైనా కొం అంటే వెయ్యి రూపాయలకి అమ్ముదామని వస్తున్నాం మీ సైడ్ ఎవరనా కొనేవాళ్ళు ఉంటే చెప్పండి మేము అమ్ముతాం
అవునా మా సైడ్ అంటే నాకేం తెలియదు కాని మా అమ్మకి చెప్తే ఎవరికైనా చెప్తుందేమో చూడాలి ఇక
ఇంకానుకోంని మరి ఎవరైనా ఉంటే ఇంకా వేరే కోళ్ళు కూడా ఉన్నాయి మేము వేరే వాళ్ళ ద్గర కూడా మేము కొని అమ్ముతాం
ఓన్లీ కోళ్లే అమ్ముతారా లేదంటే మకల్ంటి కూడా మ
ఆహ మేకలు ఏమి లేవండి నెయ్యి నమ్ముతాం మేము పెరుగామ్మతం నెయ్యి కా ఇవాలంటే కూడా ఒక చెప్పండి మన మమ్మీ చాలా నెయ్యి చేస్తంది
అవునా నయ ఎ తమిన్ ఇంట్లోనే చేస్తాండి ఆ పాల మీద మీకడతోవానేని
ఆ నయ్యి మాయంత తలోనే చేస్తా సమం ప్యరు న ఉంట
అవునా ఎట్లా అమ్ముతారండి కేజీ ఇలా అమ్ముతారు లేకపోతే ఎట్లా అమ్
కేజర్లలోనే అమ్మత మత ప్రస్తుతానికైయితే మా మమ్మీ నాకు తెలిసి కిలకి వెయి రూపాయలు తీసుకుంటుంది అనుకుంటా అంటే ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్య కదా మల్లె బై అంటే కలిత ఉంటది ఏమనా కతారు మే అట్ల ఏం కత
అవునా అయిన కూడా అట్లా ఉ ఉన్నాయి కద అండి కొంచెం తక్కువ రేటే ఉంది నాకు తెలుసు
అవునా అంటే ఏమో మనేమైతే అంతకే అమ్ముతాం
సరే నేను ఎవరైనా ఉంటే అడిగి చెప్తానుండి తీసుకు కొకునే వాళ్ళు ఉంటాయి
మరి మీరేమై నమ్ముతారు అైతునా
ఆ మాకు బర్రలు అలాంటివి ఏమి లేవండి అ ఇన్న అమ్మమే కొడుకోడండ నమ్ముతే
అంటే మేకలు
ఆ లేవాండి మేకలు ఏం పెంచుకోం మేమ్ మా ఇంట్లో మేమే చాలా మంది ఉంటాం కద ఆబట్ని ఏం పెంచుకో ఉంటవాడి
అంటే మీరు మనుషులు కదండి మనుషులు మేకలు వేరు కదా
అ అయిన కూడా మేము మంచు కోమండి మా ఇంటి కడ ఎకువ ప్లేస్ ఉండ దండి అందుకోసం అని వేచ్
అంటే మీరు ఒక్కొక్కరు బా లావుఉంటారా అండి అన్ కే ప్లేస్ ఉండదా
అట్లాగాదండి అంటే మాకు అవిటిని పెంచుకోవాలంటే కొంచెం వాటి కోసం షెడ్ అలాగా వేయడానికయినా ప్లేస్
అదే అంటున్న ఇప్పుడు మేరే లావుగా ఉంటే ఇక వేరే మేకలు ఎక్కడ పడతాయి చెప్పండి
లావుకి దానికి ఏంటి న్ సంబంధం లా లావు ఉంటే ఏంది మేము మా ఇంట్లో ఉంటాం కదా
అంటే మీకే ఎక్కువ ప్లేస్ అయిపోత్ తది కదా ఇంకా మేకలు ఎక్కడ ఉంటాయి చెప్పండి
అట్లే ఏం లేదండి మేము సన్నగానే ఉంటాం కాని మాకు అవిని సాధడానికి వేరే ల్యాండ్ అవిటికి పెట్టడానికి ఫుడ్ అలాంటివి మాకేం తెలువదు అందుకోసం అని పెంచుకుంటలే
హుమ్ అంతే లే అందరు పెంచుకోవాలని రూలేం లేదు కదా
అంతే కదండి మరి పెంచుకోవాలనుకునే వాళ్ళు పెంచుకుంటారు అవసరం లే నోళ్ళు పెంచుకోరూ అంతే కదా
హుమ్ అంతే అది ఏమైంది హిస్టరీ లేమో గుర్తుంటా లేదంటున్నావ్ చదివ ట్ లేదా
ఆ చదువుతాన్నా గాని అవి గుర్తుంట లేవు ఇగ బాగా సార్లు చదివితే గుర్తుంటయి ఎమో స్
అంటే ఒక రెండు మూడు సార్లు చదవాలండి రెండు మూడు సార్లు చదివితే మన మైండ్ కూ డ దానికి గ్రాస్ చేసుకుంటది గుర్తుండిపోతది
అదే ఇగ చూడాలండి హిస్టరీ అంటే ఆళ్ళ అన్నీ ఆ మొగల్స్ రాజులు ఆళ్ళు ఉంటారు కదండి అవి గుర్తుండే ఆళ్ళ పేర్లన్నీ ఒకటే
రాసుకోవాలండి మనం చదివినప్పుడు ఏదైతే మనం కన్ఫ్యూజ్ అయితున్నమో అవన్నీ ఒక షార్ట్ నోట్స్ లో రాసుకుంటే నెక్స్ట్ టైమ్ మొత్తం స్టోరీ కాకుండా ఏది గుర్తుండట్లయితేో అదే చదుతే సరిపోతది
ఇంకా మీరు చెప్పారు కదా అదే అనుకుంటున్నా చెయ్యాలి అలాగే అనేసి
కొత్త సబ్జెక్టులు ఎలా బోత్ తున్నాయి చదువుతున్నారు కరెంటు ఏ అంటే టెలిగ్రామ్స్ లో ఉంటాయి కదండి పెడతారు కదా అవి పీడిఎఫ్ లే చదువుకుంటాను నేనైతే యూట్యూబ్ లో కూడా కొన్ని క్లాసెస్ వింటాను అంతే
అవునా నేను కూడా అదే యూట్యూబ్ లో క్లాసెస్ ఏ వింటున్నా మ్యాగ్జైన్ అవన్నీ ఏం చూడట్లేదు గానీ బ్యాథ్స్లో విని నోట్స్ రాసుకుంటాను
అది గూడా అందర్ ఫాలో అయ్యే పద్ధతి అదే అండి ఇగ అంతకు మించి ఏం చేస్తారు ఎవరైనా
ఉహు అదే అండి ఇంకా మరి వేరే సబ్జెక్ట్స్ ఏమైనా చదువుతున్నారా ఈ పాలిటీ లాంటివి అలాంటి ఏదో ఆర్ట్
హా చదుతున్నానండి అన్ అంటే దానికి ఇగ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి గదా
ఆ అవునండి ఉంటాయి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి ఆర్టికల్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే వాటిని కూడా రాసుకోవాలి ఒక నోట్స్ లో
పోల్టీ అని ఉంటది గదా
ఉహు అదే అండి నేను గుడ్ అంటే ఈ మధ్య స్టార్ట్ చేశాను చదవడం ఇగ
ఉ మరి ఇంకా మిగతావి ఎట్లా జరుగుతున్నాయి
తున్నాయి గాని ఇంట్లో పనులు చేసుకొని చదవడం అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది
ఉ మరి సిటీకి వెళ్ళి చదువుకోవచ్చు గదండి ఇంట్లో ఉంది ఎందుకు ఉంటున్న
పైసలు లేవండి ఆ హాస్టల్లో ఫీజులు కట్టాలంటే కష్టం కదండి మా నాన్నగారు ఇవ్వరు గదా అంటే ఇస్తారండి ఇన్ని రోజులు కోచింగ్కి కి ఇచ్చారు ఇగ ఇప్ ఇప్పుడు అయిపోయింది గదా ఇంటికి వచ్చేసాయి అని అన్నారు
ఆళ్ళు ఎక్కడ అయితే చెప్పండి అంతే అండి అర్థం చేసుకోవాలి మన పిల్లలు అప్పతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి
ఆ అంతే అండి చెప్పదండి అ మీర్ ఎక్కడ నుండి ప్రిపేర్ అవుతు తిన్నారా ఇంట్లోనే ఉంటున్నారా
నేను గూడా ఇంటి దగ్గరనే ఉండి చదువుకుంటున్నాను అండి ఇగ నేను కూడా మొన్నటి వరకు పక్కనే ఉండే గాన్ డబ్బులు ఎక్కువఖర్చు అవుతున్నాయని ఇంటికొచ్చాను
అదే గదండి ప్రాబ్లమ్ ఆ హాస్టల్ లో డబ్బులు కట్టుతూ చదువుకోవడం అంటు కొంచెం ఇబ్బందే
ఏమన్నా చదువుకోవాలి అని ఉంటే ఎక్కడైనా చదువుకోవచ్చు లేండి నేను ఇక్కడ గూడా చదువుకుంటున్నాను బాగానే
ఉహు అంతే గదండి ఎక్కడ ఉంటే ఏంది మనం చదువుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా చదువుకుంటాం అన్
చదువుకొండి ఇగా.
ఆ సరే అండి బాయ్.